హలో
హలో
వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినిపడుతుంద
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఖాళీ ఉన్నా నువ్వేం చేస్తున్నావ్
నేను చదువుకుంటున్నా
అవునా ఏం చదువుకుంటునవ్
ఏం లేదు క్లాస్ వింటున్నా
అవునా ఏం క్లాస్
అలజీబ్రా క్లాస్ వింటున్న
ఏం క్లాసు
ఆల్జిబ్రా ప్యూర్ మాథ్స్ క్లాస్ వింటున్నా
ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయితున్నావ్ ఆల్ జీబ్రాకి
ఏం లేదు జస్ట్ ఇంక క్లాస్ వింటున్నా
ఓ స్టార్ట్ చేసావ ఇప్పుడు
ఆ ఇప్పుడే స్టార్ట్ చేసినాను
అవునా ఎ ఎందుకు ప్రిపేర్ అయితున్నావ్
ఎందుకండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి యూజ్ అయితది గదా అని
అవునా ఏమైనా ఎగ్జామ్స్ పన్నాయా ఇప్పుడు నోటిఫికేషన్స్
ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఏమీ లేవండి ఏం పల్లేదు ఇంకా
పల్లెద మొన్న ఏదో ఐబిపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్ పడింది అని విన్నాను నిజమేన
మీరు కొంచం చిన్నగ మాట్లాడతారా అంటే డబుల్ వాయిస్ వస్తుంది
ఓకే అండి సరే. ఇప్పుడు వినపడుతుందా మీకు?
ఆ వినిపిస్తుంది మా మొన్న అది ఐబిపీఎస్ పీవో వచ్చిందండి.
పివోనా దానికి గ్రూప్ డిస్కషన్ ఉంటాది అనుకుంటా కదా.
ఆ దానికి ఫ్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటాది.
ఓన్లీ గ్రూప్ డిస్కషన్ ఉంటాదని విన్నాను.
మరే ఇంటర్వ్యూ లాగా ఉంటాది. లేదు ఇంటర్వ్యూ ఉంటాది డెఫినెట్ గా.
అవునా, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి?
సిక్స్ టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి.
అవునా చాలా మంచి దండిగనే ఉన్నయి. అప్లై చేయొచ్చు ఎప్పుడు ఉంటాది. ఆ
ఆగస్టులో ఉంటది ఎగ్జామ్.
ఆగస్టులోనా అంత తొందరగా వొస్తాదా.
ఆ అవు ను అంతే ఇంకా నోటిఫికేషన్ వదిలిన వన్ మంత్కే ఏవైనా ఎగ్జామ్స్ ఉంటయి.
అవునా ఎస్ఎస్సిసిజిఎల్ కొంచెం లేట్ చేస్తది కదా. అట్లా అన్నీ లేటుగా ఉంటాయేమో అనుకున్నా.
అలేం లేదు.
అవునా
అంటే బ్యాంక్వి పోస్ట్ పోన్మెంట్ అంటూ ఏమ్ ఉండదు ఎగ్జామ్స్. డైరెక్ట్ ఒక ఒకేసారి అది క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇంగా ఆ డేట్స్ ని ఫాలో అయిపోతది.
అవునా అట్లనే ఉండాల అన్ని ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ అట్లే పెట్టాలా. బావుంటది ఎగ్జాక్ట్ గా పిల్లలకి, స్టూడెంట్స్ కి క్లారిటీ అంటూ ఉంటది.
అవును మరి రైల్వే అయితే చాలా పోస్ట్పోన్మెంట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. అసలుకి అస్ అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఎంత ల్యాగ్ చేశారంటే ట్వంటీ సిక్స్ టూ ఇయర్స్ అయింది జూడండి.
అయ్యో చాలా ఇర్రెగ్యులర్ అండి అవి నిజంగా.
అస్సలు రైల్వే బోర్డు ఆ గ్రూప్ డి ఒకటి చాలా లే టయింది అయినా మొత్తం గ్రూప్ డి ఎక్కువ పోస్ట్ పొన్మెంటే జరుగుతుంటది రైల్వే రిక్రూట్మెంట్ లోన.
అవునా మళ్ళీ ఇంత అన్సర్టన్గా మనం నమ్మకం పోతుంది అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావో.
ఆ అదే గదా యాస్పిరెంట్స్ అందరూ అంతా ఇంగ నమ్మకం పోతుంది ఆస్పిరెంట్స్ కి రైల్వే మీద. ప్రిపేర్ ప్రిపేల ప్రిపేర్ అవ్వారా అవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కదా.
కదా గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎట్లా యాస్పిరెంట్స్ ఇంత మంది ఉన్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతది ఎంత మం
క్స్ వన్ క్రోర్ అప్లై చేశినారు గ్రూప్ డీకి.
లాక్స్ మంది అప్లై చేసారా
వన్ క్రోరు వన్ క్రోర్ అప్లై జేసారు ఆ
ఆ మరి అంత కాంపిటీషనా
వన్ పాయింట్ ఎయిట్
వన్ పాయింట్ ఎయిటా హ ఇంకా ప్రిలిమ్స్ లోనే చాలా మంది ఫెయిల్ అయిపోయింటారు ఏమో పాపం
ఆ ఫెయిల్ అయిపోతారు ఇంకా ఏం చేస్తావు మరా వే వేకెన్సీస్ ఉన్నది తక్కువ అందులో మళ్ళా కాంపిటీషన్ ఎక్కువ
హ్మ్ ఇంత టూ మచ్ కాంపిటీషన్ ఉన్నందుకే మన వాళ్ళందరూ అబ్రాడ్ కెళ్ళిపోతున్నారు ఇంకా
ఇంగ పోక ఏం చేస్తారులేండి ఇండియాలోన ఏమున్నాయి అసలు ఇంకా
అవును అన్ని డిసడ్వాంటేజెస్సే మనకి
అంతా అంతే అంతా నిరుద్యోగమే ఉంది ఇండియాలోన యూత్ కి ఎంకరేజ్మెంట్ అనేదే లేదు యూత్ ని గవర్నమెంట్ యూత్ కి జాబ్స్ ఇవ్వాలి కదండి
అవునండి నిజంగా యూత్ ఏ బలం
దేశానికి ఆ అదే గదా యూత్ మొత్తం వేరే విదేశాలలో పోయి పని జేస్తే ఏమొస్తదండి విదేశాలు బాగుపడతాయి అవి ఇంకా డెవలప్ అయిపోతవి భారతదేశం ఎప్ ఇప్పుడు డెవలప్ అవ్వాలండి యూత్ మొత్తము వేరే దేశాలకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ దేశాలే బాగా డెవలప్ అయితాయి అంటే ఇండియా యూత్ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని అవే బాగా డెవలప్ అయిపోతున్నాయి ఇంకా అందుకే ఇండియాలో నాయి ఇంకా ఇలాగే ఉండిపోతుంది
అవునండి మన వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ జేసి ఇక్కడే మనం కంపెనీస్ అన్ని స్టార్ట్ చేస్తే బెటర్ అండి నిజంగా యూత్ కి ఇక్కడే జాబ్స్ ప్రొవైడ్ జేసి మనం ఇండియాని
గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు కల్పించాల యూత్కి
అవునండి నిజంగా ఇప్పుడు ఏఐ సెంటర్ అది డేటా సెంటర్ వస్తుంది వస్ ఉందంట కదండి మన ఆంధ్రప్రదేశ్లో
అవునా అండి ఏమో విన్లేదండి చెప్తారా దాని గురిం చి మీరు
ఆ చెప్తానండి మన విశాఖపట్నంలో సంథింగ్ ఎక్కడ గుర్తులేదండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏఐ డేటా సెంటర్ రా డేటా సెంటర్ డేటా కలెక్ట్ చేసేది అది రావచ్చు గూగు అంటున్నారు అది అంటే అంతా ఏమంటారు
అంటే అది సమాచారం మొత్తం సేకరించి ఏం చేస్తుందండి
ఏఐ ఏఐయా అండి
ఆ అవే రోబోట్స్ కదా
ఆ ఇప్పుడు సేమ్ మనం హ్యూమన్ ఎట్లా బిహేవ్ చే హ్యూమన్ ఎట్లా మనం ఉన్నామో అది కుడా సే సేమ్ రెప్లికేట్ చేస్తదంటే అది సేమ్ అలానే బిహేవ్ చేస్తదండి మన బ్రెయిన్
అవునండి నిన్న ఒకటి న్యూస్ లో చూశాను మేబి మార్నింగ్ అనుకుంటా వెేటూ న్యూస్ లో చూశాను చైనాలోనా ఒక రోబోటిక్ మనుషుల మీద దాడి చేసిందంట మనుషులు ఎలా
మీరు కొంచెం వాయిస్ స్లో అండ్ సౌండ్ వాల్యూమ్ తగ్గిస్తారా అవునా నా మీ వాయిస్ గూడా నాకు వినపడ హలో హలో మీ వాయిస్ వినబడట్లేదండి హలో ఇప్పుడు వినపడుతుందా అండి అవునండి ఎందుకో వినపడట్లేదు ఏమైంది హలో లేదండి